హలో సిస్టర్ పిస్తుందా వాయిసు
ఆ వినిపిస్తుంది చెప్ చెప్పండి ఏం జేస్తున్నారు
ప్రజెంట్ ఏమ్లేదు మా నా మా డాట్రూ వాళ్ళ అవ్వల్ల ఇంటికెళ్ళింది అంటే మేము పక్కనుంటం నేను మా హస్బెండ్ పక్కన ఉంటాం మా మత్త వాల్తో మా అత్త మామ నాకు కొంచెం పడక మా అత్త మామతో గాదు మా మరిది గారితో పడక నేను కొంచెం పక్కన ఉన్నా
ఓకే ఓకే
ఆ వాల్కింకా మ్యారేజ్ గాలేదు మా మరిది గారికి ఇ
హ్మ్ హు ఇంతకీ నా టీ తాగేసారా టిఫిన్స్ ఐ మీన్ స్నా
స్నాక్స్ ఏం లేవ్ బా బొప్పాయింటరు పరెంకాయ అదు ఉంటే దిన్నాను ఓ స్నాక్స్ అంతేంలేదు క వొటి దిన్నా కాఫీ దాగినా
ఓకే టీ కాఫీస్ ఎక్కువ తాగుతారా
కాఫీ హ్మ్ మార్నింగ్ వన్ టైము ఈవెనింగ్ ఓ టైమ్
ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు బాడీలోకి
అవును
ఐ మీన్ ఆ కాఫీ ప్లేస్ లో ఆ మార్నింగ్ టైం లో అయినా ఈవినింగ్ టైమ్ లో అయినా తులసాకులు ఉంటాయి కదా
హ్మ్
అవి లేకపోతే శంఖం పువ్వులు అంటారు కదా
అవును నేను కూడా మొన్న ఒకసారి యూట్యూబ్ లో చూసినాను ఒక సెలబ్రిటీ శంకం పూలు తీసుకొని టీ చేసుకుంటాదంట అవి
ఆ నార్మల్గా హా ఆ నార్మల్ గా వాటర్ లో వేసేస్తే హీట్ అవుతాయి కదా వాటరు ఆ టైం లో ఇవి వేసే తే ఈ వాట ఇవి ఫ్లవర్లో ఉన్నదంత వాటర్లోక్ దిగిపోద్ది. కంటెంట్ మొత్తం దిగి. తి మనం నార్మల్గా తాగెయ్. చు ఎండి కంటె టూ టైమ్స్ కెఫిన్ దీసుకునే బదులు ఒకసారి తగ్గిస్తే బెటర్ గదా అంటున్నా.
కాదు దీనివల్ల ఆ శంకు పూవు వల్ల ఏమి యూజ్.
యూజేముంది నాక్ తెలీదు గాని దాన్వల్ల దీన్నేమంటారు. నాకైడియా రావట్లేదు బట్. యూజెసైతే ఉన్నాయ్.
ఉమ్ నేను గూడ్ మొన్న ఒక సెలబ్రిటీ శంఖు పూలు తో టీ జేస్కున్నానన్ జెప్తుంటె ఇన్న అంతె ఉమ్ ఇంకే సిస్టర్ మమ్మీ ఏం జేస్తుంది.
మమ్మీ నానమ్మ బయట గుచ్చోన్ మాట్లాడుకుంటున్నారు.
ఆ మి నానమ్మ ఉందా.
ఆ ఉంది.
మీకు తోడు
తోడు అంతేలే ఇంకలా అనుకోవాలి.
ఉమ్ అదేగద.
అయ్పోయ్ందా షాపింగ్ ఉమ్ కాలేజ్ లైఫ్ బానే ఉండిద్. తె
ఔనా ఇప్పుడు ఎడ్యుకేషన్ అయ్పోయ్. షాపింగి అసల్ లేదురా నేన్ పోలేదింక.
ఎప్పుడెళ్తున్నారు. అదె ఎప్పుడెళ్తున్నారు.
ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ఫోనింక ఇంగందు ఫెస్టివల్ టూ డేస్ ఉందన్గ వెళ్త.
మీరు ఫెస్టివల్ టూ డేస్ ఉందనంగా యెళ్తారా అయ్యో మీర్ ముందెళ్తారేమో నాకు పంపిచ్చండి అని చెబ్దాం అనుకున్నానే.
ఔన్ టూ డేస్ ఉందనంగ వెళ్తా లేకుంటే అది గూడ వెళ్ళను ఎందుకంటే నాకి డేట్ రాలేదింకా. ఆ ఎప్పుడు తెలీదు. నాక్ కొంచెం బ్లీడింగ్ ఎక్కువ్ అందుకని వెళ్ళలేదు ఆ ప్చ్. ప్లస్సు నాకి ఇల్లు క్లీన్ జేస్కోవాల్ల.
అదేలె.
అయ్పోతనే హౌస్ క్లీనింగు. హౌస్ క్లీనింగ్ అయిపెయ్ నించి. త్యావాల బట్టలు ఎందుకంటె కొత్తవ్ గదా.
ఆ
అ య ఇంగెట్ల మా మరిదొస్తడా నైనైతె ఇంగొ దీన్ని దీస్కున్నామనుకో ఒగేల్ ప్రాబ్లమొచ్చిందనుకో. ఇంగా ఒకటేసారి శ్రీరామనవమి. కుంట నేను. నా కూతురుకంటవా వాళ్ళ బాబాయొప్పడు బ్యాంగ్ళూర్ నుంచి వాళ్ళ బాబాయ్ జాబ్ జేస్. మరి బెంగ్ళూరు లో సాఫ్ట్వేర్
ఉహు
తాడు అతను నా కూతురికి తెస్తాడు అమ్ము లేదు నాన్న వాళ్ళు
తన ఏజ్ ఎంత తన ఏజ్ ఎంతుంటది
ఆ ఉంటది టూ ఇయర్స్ ఉంటుది ఆ పిల్లోడు సెటిల్ అయిపోయిండని చాలా సంబంధాలు వచ్చినా చేసుకోలే సెటిల్ కావాలా సెటిల్ కావాలా సెటిల్ కావాలాని ఇప్పుడు టూ ల్యాక్స్ వస్తుంది సాలరీ పర్ మంత్
అమ్మాయిలు దొరకాలిగా
దొరకల్లా అంటే మా అంటే శాలరీ బావుంది కదా టూ లాక్స్ కదా శాలరీ
అంతేలే
ఊ ఏమి లైఫ్ ఎంజాయ్ ఇంకేమి ఆ పిల్లోడికేమి కానీ ఆ పిల్ల్లోడు ఆ అమ్మాయి జాబ్ చెయ్లా అంటున్నాడా అ అక్కడ పడియిది అనమాట ఏమి లే పొయినా పర్వాలేదు అమ్మాయి ఏం లేకుండా పర్వాలేదు జాబ్ చెయ్యలా నాతో పాటు ఊ అంటున్నాడు
ఓ కే ఓకే
జాబ్ జెయ్ లా జాబ్ అంటారు జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చి మీ రేప్ పొద్దున ఆమె ఇంకా ఏదో ఒకటి ప్రెగ్నెంట్ అయితే పిల్లలు అది ఇది చూసుకుంటే ఇంక ఎప్పుడు చేస్తాది జాబు
ఏమోలే కొంతమంది అంతే వాళ్ళని మనం మార్చ్ చలేం గాని వాళ్ళకి చెప్పి టైం వేస్ట్ టు ఎన జీ వేస్ట్ అన్నీ వేస్టే
టది సరే జాబ్ లేకుండా జాబ్ లేకుండా అమ్మాయి ఈ కాలంలో దొరికేది కష్టమైపోయిందంతా ఆ జాబ్ లేని జాబ్ కష్టము ఎవరో వోరు దొరినోలు చేసుకొల్లనే అంటి నేను మొత్తం పోలేదు కావల్నా కట్నం బంగారు ఆశ మా అత్తకి హలో
ఆ విన్ వింటున్నా
అట్లంటది మాత్ త్తం ఉంటే ఏం అవస్ సం లేదు జాబు లేదనుకో తను క ఉమ్మ్ డౌరి దేవలానే తట్టు అ హు అని అంటది అన్నీ అని అని వాడికి ఇప్పుడు ముప్పై రెండేళ్ళు వచ్చినయి
అంతేలే
చెప్తే ఇండ్రు నా మాట ఏదో చేసుకొని చిన్న వయసులో మ్యారేజ్ అయిపోండ్రాయి ఇప్పుడు ఆ పిల్లడు కొంచం పెద్ద వయస్సే
అదే అంటున్నా నేను అడిగాను కదా అందుకే
ఉ మరి చిన్న వయసేమ్ గదు పర్వాలేదు ఇప్పుడు చేసుకున్న సరిపోతది ఆ పిల్లోడికి మరీ ఇంకొ
బట్ ఎంటంటే లేదు బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తొందరగా వీళ్ళు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంచెం ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ చేసుకొని ఎర్లీ ఏజ్ లో పిల్లల్ని కనిస్తే తర్వాత ఫ్యూచర్ లో పిల్లల్ కి ప్రాబ్లం ఉండదు వాళ్ళకేమి హెల్ప్ టిష్యూస్ అవి రాకుండా మంచిగా పుడతారు పిల్లలు
ఆ పుడుతారు
హుమ్
ారు వాళ్ళు సెటిల్ అయిపోతారు మనమ్ ఎంగగా ఉన్నప్పుడే సెటిల్ అయిపోతారు మనం యా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లో పిల్లల్ని కంటే మనం ముసలొల్లయిపోతాం వాళ్ళు కాలేజీకి వచ్చిసరికి
అదే అంటున్నా
ఆ నాకు కూడా ఇప్పుడు మా అత్త వాళ్ళు ఇంకోరు ఇంకోరు ఇంకోరు అంటున్నారు హు నాకు ఇప్పుడు నేను మా మరిది ఒకటే క్లాస్మేట్స్ ఏ ఇద్దరు
మ్ హు
హు ఒకటే క్లాస్మేట్స్ ఇద్దరు మేము హు నేను ఇంకా మేము ఇంకా నేను ఎంబిఏ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే నేను ఆ పిల్లోడు ఇద్దరు ఒకటే క్లాసే నాకు మ్యారేజ్ అయిపోఇంది ఇంకా
అదేలే
నే అది కంప్లీట్ అయిింది అనుకో కంప్లీట్ చేస్ తనన్ క్కో ఆహ అయిపోఇంది నాక్ ఆ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయి దాదాపు లేవెన్ ఇయర్స్ ఆఇంది
ఓకే
గా మా అత్త ఏమంటది ఇంకోరుడల్ల ఒక్కరే ఒకరయితార్రు అంటుంది నాకు పుట్టినదే మా కూతురు సెవెన్ ఇయర్స్ కు పుట్టింది
ఓకే
మీను పోంటే వాళ్ళు నీను ముసల్దానై పోనా అప్పటికి
హ హ హ
టెన్త్ క్లాస్ ఆ పిల్లడు బాబు టెన్త్ క్లాస్ వచ్చే తలకి నాకు ఎంతుంటది అపుడు ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వస్తది
మ్
ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ్రీ ఉంటే సి
అంటే ఇక్కడ పాయింట్ ఏంటం టే ఓల్డెన్ డేస్ బాగుండేది ఆ ఏట్ అమ్మాయికి సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసరికి పెళ్లిలు చేసేసేవాళ్ళు అమ్మాయికి ట్వంటీ ఇయర్స్ అమ్మాయి ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి అమ్మాయి ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని కనేసేది
అయిపోయేది
వీళ్ళకి వీళ్ళకి ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఫార్టీస్ లో ఉండే వాళ్ళు
ఉండే వాళ్ళు ఇంకా పిల్లలు లేపోతాయికి వాళ్ళకి పిల్లలు మన వయసు వచ్చిది ఒక మీ వయసు వచ్చి తలకి వాళ్ళం సిక్స్టీ అబోవే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వే మన
ఆ ఆ అది అప్పుడే బాగుండేది అప్పుడు వాళ్ళు ఫుడ్ కూడా ఇ బాగుండేది స్ట్రాంగ్ గా ఉం డే వాళ్ళు ఇప్పుడు ఫుడ్ బాగుండట్లేదు పొల్యూషన్
అయినా ఫుడ్ బాగుంది కాని ఆ పని మనం చే చెయలేముమ్మా వాళ్లు చేసిన పని మనం చెయలేము ఇప్పుడు అన్నిటి మిషన్స్ ఇప్పుడు ఆ అమ్మా ఆ పని మనం ఎప్పుడు చేస్తాం దేవుడా అప్పుడు అలికేవాళ్ళు పెట్టేవాళ్ళు సున్నాం పూసేవాళ్ళు పండుగలు వస్తే మనం చాతనైతే అవన్నీ వళ అలుకుతామేమో
అభి ఆహా అవి చేతనైతే తీయా కాదు ఆ రోజులే బాగుండేవి అంటున్నా
రోజులి తే బాగుండేటివి వి వర్క్ వర్క్ వర్క్ మనకి ఇది ఈజీ ఉంది కానీ హాలిడేస్ బాగున్నాయి అన్ని విషయాల్లో
ఆ ఆల్ డేస్ లో వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు వర్క్ ప్పు చేయడంలో కూడా బాడీ స్ట్రాంగ్ ఉండేది మనం ఇప్పుడు మనం కొద్దిసేపు ఏదన్నా చేస్తే మనకి నడుము నొప్పి లేదా కాళ్లునొప్పులు ఏవో ఒకటి ఇంతకు ముందు అలా ఉండేది కాదు ఇప్పుడు ఫుడ్ కూడా ఆర్ ఆర్గానిక్ ఫుడ్ చాలా తక్కువ కెమికల్ ఫుడ్ డే ఎక్కువ
అ ఇంకా అన్ని ఇప్పుడు మందులు వసే కదా పండిస్తున్నారు
హ అదే కొంచెం దాని వళతే హెల్త్ ఇష్యూస్ కదా
మనమే వెజిటబుల్స్ కొనుకొచ్చుకుంటాము అవన్నీ ఎన్ని మందులు వేసింటే పండుతుంటాయో మనమూ ఆర్గానిక్ వయసు మనమ్ రేపు రేపు మనం పండించుకొని మనంమందుకు మనం మందులు ఆడుకోకుండా సేంద్రిీయ ఎరువులని వాడితే బాగుంటది కని మనకి అం తా ఓపిక లేదు అంత ల్యాండు లేదు అన్ని విషయాంలో ఒచ్చంటే బాగుంటది ల్యాండ్ అంటే మన చేతిలో ఉండదు గదా ఇంగ మన
అంతేలె కాకపోత్ తే మన ఇంట్లో సరౌండింగ్స్ లో మనం వేస్కోని చేస్కోచ్చు
ఆ
ఒకే ఇట్స్ కంప్లీట్ టెన్ మనట్స్
ఔను నెనే కాల్ కట్ జేస్త కోసే
ఓకే ఒకే అ ఒకే పాట్లోచ్చా హలో లో హలో హలో హలో